ఏం చేస్తున్నావ్
ఏంలే చెప్పు
బిజీగా ఉన్నావా
ఏ బిజీగా ఏం లేదు జస్ట్ ఇప్పుడే ఇట్లా పని ముగించుకొని టీ దాగుతున్నా ఏం చేస్తున్నావ్ నువ్వు టీవీ సౌండ్
ఏం లేదు ఇందాక మన పాత ఫోటోలు చూస్తుంటే మన స్కూల్ యూనిఫామ్ ఫోటో దొరికింది అసలు మనల్ని గుర్తుపట్టాలేనంతగా మారిపోయం తెలుసా మనం
టీవీ సౌండ్ అమ్మో ఆ రెండు జడలు ఆ పెద్ద పెద్ద రిబ్బన్లు గుర్తున్నాయా స్కూల్ కి వెల్లే ముందు అమ్మా ఆ జడలు వెయడానికి ఎంత కష్టపడేదో పాపం
నిజమే ఆ రిబ్బన్లు సరిగ్గా రాకపోతే మనల్ని మళ్ళీ విప్పి వేయమనే వాళ్ళం కదా మరి మన స్కూల్ బ్యాగ్ బరువు గుర్తుందా నీకు
ఆబ్బా అది గుర్తు లేకపోతే ఏంటి ఆ పుస్తకాలు లంచ్ బాక్సు వాటర్ వాటర్ బాటిల్ అదొక పెద్ద భారం కానీ స్కూల్ కి వెళ్ళడంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఏదైనా పనికి వెళ్లడంలో లేదు కదా
అవును మరి ఆ లాంచ్ బ్రేక్ లో మనం చేసే హడావడి అందరం కలిసి ఒకే చోట కూర్చొని కూర్చొని బాక్సులు మార్చుకునే వాళ్ళం కదా
అవును నీ బాక్స్ లో కిచిడి తీసుకొచ్చావుంటే చాలు అందరం నీ మీద పడేవాళ్ళం ఆ రుచి ఇప్పుడు ఏ రెస్టారెంట్ లో దేట్లోను రాదు
అవును మరియా ఇంటర్వెల్లో మనం ఆడే ఆ తొక్కుడు బిల్ల గుర్తుందా ఆ గడుల్లో బిళ్ళ పడడానికి ఎంత కష్టపడే వాళ్ళ
ఆ బిల్లు సరిగ్గా గడిలో పడకపోతే ఎంత బాధపడే వాళ్ళమో మరి నీకు అష్టాచమ్మాట ఆ ఇంకా వేరే వేరే ఆటలు పాటలు పాడుతూ గిర్రున తిరుగుతుంటే అసలు లోకమే మర్చి పోయేవాళ్ళం
నిజమే ఆ ఆటల్లో ఉన్న వేగమ ఆ టీం వర్క్ ఇప్పుడు మన కార్పొరేట్ మీటింగ్స్ లో కూడా ఉండట్లేదు
మరి నీకు ఆ బమ్మన గుంతలు గుర్తు గుతున్నాయా ఆ చింత పిక్కలతో ఆడే ఆట అదొక పెద్ద లెక్కల పరీక్షలో ఉండేది
అవును ఆ చింత పీక్కలు పోగు చేయడం కూడా ఒక పెద్ద హాబీ వాళ్ల కీ మరి ఆ స్కూల్ బయట అమ్మే బొమ్మలు పీచ్ మిఠాయిలు గుర్తున్నాయా
ఆ ఆ జామకాయలు అయితే రూపాయికి ఒకటి ఇచ్చేవి ఇప్పుడు అయ జామకాయలు తిన్న అంత టేస్ట్ ఎందులో కూడా రావట్లేదు
నిజమే మరి ఆ వర్షం పడుతున్నప్పుడు స్కూల్లో సెలవు ఇస్తారేమో అని మనం చూసే ప్రార్థనలు గుర్తున్నాయా మీకు
గుర్తుంది మనం స్కూల్ కి ఇట్లా పెద్ద వాగు దాటి వెళ్లేే వాళ్ళం కదా తడి బట్టలతో స్కూల్ కు వెళ్తే టీచర్ మళ్ళీ అక్కడ నిల్చోబెట్టేది అన్ని తీపి జ్ఞాపకాలె
అవును ఇప్పుడు పిల్లలకి అవన్నీ అన్నీ ఫోన్లోనే ఉంటున్నాయి ఇప్పటి వాళ్ళకి ఇట్లా మట్ మట్టిలో ఆడే ఆటలు అవేమి తెలి చేయట్లేదు కదా
నిజం చెప్పు మనమైతే చెట్లు ఎక్కేవాళ్ళం దాగుడు మూతలు ఆడేవాళ్ళం ఏ దెబ్బలు తగిలిన వెంటనే మర్చిపోయి మళ్ళీ ఆడుకునేటోళ్ళం
రియా స్కూల్ డే డాన్స్ కు ప్రాక్టీస్ గుర్తుందా మన కాస్ట్యూమ్ వేసుకోడానికి ఎంతగా ఆరాట పడ్డాము
హ్మ్ అవును స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నప్పుడు కింద కూర్చున్న పేరెంట్స్ వైపు చూసినవ్వడం అదొక గొప్ప అనుభూతి కదా
ఇప్పుడు అంతా మారిపోయింది చదువు అంటే కేవలం మార్కులే అయిపోయాయి కదా
నిజమే కానీ మన స్నేహం మాత్రం అలాగే ఉంది చూడు అదొక పెద్ద విజయం అనిపిస్తుంది నాకు
ఖచ్చితంగా నీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆస్ స్కూల్ బెంచ్ మీద కూర్చు కూర్చున్నట్టుగా ఉంది
అవును ఇందాకన యూనిఫామ్ గురించి అన్నావు కదా ఆ తెల్లని షూస్ కి శనివారం వస్తే చాలు చాక్ పీస్ రుద్ది తెల్లగా చేసేవాళ్ళం గుర్తుందా నీకు
అవును ఆ ప్యాలెస్ సరిగ్గా రాకపోతే పిటి మాస్టర్ తిడతారేమో అని ఎంత భయపడే వాళ్ళము మరి ఆ గోలు కట్ చేసుకునే దెబ్బలు కొట్టేవాళ్ళు కదా
వామో ఆ భయం వల్లే కదా మనకు క్రమశిక్షణ అలవాటు అయ్యిది అనుకో మరి అ క్లాస్ లో లాస్ట్ బెంచ్ లోనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం గుర్తుందా మరి
లాస్ట్ బెంచ్ అంటేనే అదొక ప్రత్యేక టీచర్ కి తెలియకుండా డెస్క్ మీద కథల పుస్తకాలు పెట్టి చదివేవాళ్ళు నీ గుర్తుందా ఒకసారి మన చింతకాయ తింటూ దొరికిపోయా
గుర్తులేకేంటి ఆ పులుపుకి మొహం ఎలా పెట్టామో చూసి క్లాస్ అంతా నవ్వారు మరి ఆ మాథ్స్ క్లాస్ అంటే మనకి ఎంత టెన్షన్ ఉండేదో కదా
నిజమే ఆ లెక్కలు అర్థం కాకపోయినా పక్క వాళ్ళ బుక్ లో చూసి కాపీ కొట్టే వాళ్ళం అదొక పెద్ద అడ్వెంచర్ కానీ ఆ డేరి డ్రాయింగ్ క్లాసు వస్తే చాలు మనమే పెద్ద ఆర్టిస్టులు లాగా ఫీల్ అయ్యే వాళ్ళు
అవును రంగురంగుల క్రేయాన్స్ పట్టుకొని బొమ్మలు గీస్తుంటే వచ్చే ఆ తృప్తి ఇప్పుడు ఏ కం ప్యూటర్ గ్రాఫిక్స్ లల్లో ఎక్కడుంది చెప్పు
నిజమే మరి ఆ స్కూల్ ట్రిప్ ముచ్చట్లు గుర్తున్నాయా బస్ ఎక్కి పాటలు పాడుకుంటూ అందరం కలిసి డాన్స్ చేస్తూ వెళ్ళాం కదా
అవును ఆ జూ పార్క్ కి లేదా మ్యూజియం కి వెళ్ళడం అంటే మనకి ప్రపంచ యాత్ర చేసినంత సంబరం ఉండేది చిన్నప్పుడు అందరం కలిసి ఒకే రకమైన స్నాక్స్ కూడా తెచ్చుకునే వాళ్ళం
నిజమే మరి ఆ ఫేర్వెల్ పార్టీ రోజు మనం ఎంత ఏడ్చాం గుర్తుందా ఒక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నట్టు ప్రామిస్ చేసుకున్నాం కదా మనం
అవును ఆ రోజు కట్టుకున్న మొదటి చీర అస్సలు నడవడం కూడా రాక ఎంత ఇబ్బంది పడ్డామో కానీ ఫోటోలకు మాత్రం భల్లే ఫోజులిచ్చాం
కరెక్టే ఆ చీర పిన్నులు కుచ్చుకుంటున్న భరిస్తూ నవ్వా నవ్వడం ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులోకి వెళ్ళాలి అనిపిస్తుంది.
అవునా ఇందాక నువ్వు చన్నవు కదా మన స్కూల్ వెనుక పెద్ద చింత చెట్టు కింద దాగుడు మూతలు ఆడిన రోజులు గుర్తున్నాయ నీకు
ఆ గుర్తున్నాయ్ నువ్వు ఎప్పుడు చూడు ఆ చింత చెట్టు వెనకాలే దాక్కునే దానివి గదా
ఉమ్ నన్ను కనిపెట్టడానికి ఎంత తిరిగేదానివో మళ్లీ ఒకసారి అయితే టీచర్ వచ్చి మనల్ని పట్టుకునే వరికి మనం ఆడుకుంటూనే ఉన్నాం
నిజమే అప్పుడు మన కి టైమ్ అస్సలు తెలిసేది కాదు మరి అ గిల్లి గంత లేక గోళీకాయలు ఆటలు గుర్తున్నాయా అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడేవాళ్ళం కదా
అవును గోళీలు గెలవడంలో నువ్వు మాత్రం మాగాడివే నీ దగ్గర ఒక పెద్ద సీసానిండా గోళీలు ఉండేవి. ఇప్పుడు ఆ ఏకాగ్ర త మన పనులల్లో కూడా రావడం లేదు
కరెక్ట్ గా చెప్పావ్ మరి ఆ స్కిప్పింగ్ తాడు ఆట గుర్తుందా ఆపకుం వంద సార్లు ఆపకుండా గెంతాలి అని మనం పోటీ పెట్టుకునే వాళ్ళం కదా
అబ్బో ఆ కాలు నొప్పులు పుట్టిన సరే గెలవాలన్న కసి ఉండేది, ఇప్పుడు మెట్లు ఎక్కితేనా ఆయాసం వస్తుంది స్టామినా అంతా స్కూల్ గ్రౌండ్ లోనే వదిలేసి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే
నిజమే మరి ఆ కాగి కాగితం ఆటలు గుర్తున్నాయా రాజా రాణి దొంగ పోలీసు అన్ని చిన్న చీటిలో రాసి ఆడేవాళ్ళం అందులో దొంగ దొరికేటప్పుడు మనం చేసి సే కేకలు
అవును ఆ పోలీస్ ఎవరో కనిపెట్టడానికి చేసే ఆ ముఖకవళికలు అదొక పెద్ద సైకాలజిస్ స్ట్లా ఉండేది మరి ఆ పెన్ ఫ ఆ పెన్ ఫైట్ డిస్క్ మీద పెన్నులతో యుద్ధం చేసేవాళ్ళం
ఆ నా ఫేవరెట్ పెన్ కింద పడితే నేను ఏడ్చిన రోజు కూడా ఉంది మరి ఆ హ్యాండ్ రైటింగ్ పోటీలు ఎవరు అందంగా రాస్తారా అని పెన్నులు మార్చి మార్చి రాసే వాళ్ళం కదా
నిజమే ఎప్పుడైతే కీబోర్డ్ మీద టైప్ చేయడం తప్ప పెన్ను బట్టి రాసే రోజులు ఎన్ని రోజులయిందో కదా మన వేళ్ళ మీద ఆ పెన్ను రాపిడి వల్ల వచ్చే ఆ చిన్న కాయ ఇప్పటికీ గుర్తుంది నాకు
అవును స్కూల్ అంటే కేవలం చదువు కాదు అదొక పెద్ద అనుభూతి ఆ మట్టి వాసన ఆ బెల్ సౌండు వింటే చాలా బావుండేది ఇప్పుడు ఆ
హ అవును మళ్ళీ ఎట్ల మళ్ళీ మనం స్కూల్లా ఇట్లా బెల్లు అటెండర్ లేకపోతే బెల్లు నేను కొడతా నేను కొడతా అనుకుంట పర్ గెత్తే వాళ్ళం
నిజమే ముందుగా ఎళ్ళి కొట్టాలన్నట్టుగా చూసేవాళ్ళు
ఉమ్ ఈ టీచర్లు టీ ఇవ్వడం కూడా అసలు క్లాస్ వినకుండా ఉండడానికి మేం టీ ఇస్తాం మేం టీ త్తే వాళ్ళు
టివి అసలు
అంతే కదా మళ్ళీ మనకి ఇంట్లో ఏమైనా స్పెషల్ ఉంటే అది స్కూల్ లో టీచర్లకి కెళ్ళి ఇవ్వడం
వాళ్ళు ఇంకా అడిగేవాళ్ళు మీ ఇంట్లో పాలున్నాయా అవ్వున్నాయా తీసుకోరండి అంటూ
ఆ ఒకరోజు నేను జున్ను కూడా ఇచ్చాను వాళ్ళకి ఊ అవును తర్ ది గుర్తు మాకు మా సాంఘిక టీచర్ అనుకుంటా ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్ళారు
ఆ సార్ కాబట్టి చాలా ఇష్టం అను కుంటా అందుకే ఇంటిక వచ్చి మరీ తీసుకెళ్ళిపెట్టుడాడు. ఆయన
చాలా ముసలాయనా మా స్కూల్ అయిపోయాక రెండు మూడు సంవత్సరాలకు రిటైర్ అయిపోయారునుకుంటా
ఆ అవునా భలే ఉండేది అయినా స్కూల్ డేస్ అవన్నీ
అంతే కదా ఇప్పుడు అయితే పిల్లలకి ఏం లేదు బస్సు లో వెళ్ళడం రావడం ఇంటికాడ దిగడం
అంతే వాళ్ళకి ఇగ ఆటలు తెలిదు ఏం తెలిదు ఆ పుస్తకాలు చదివామా అయిపోయింది అ అన్నటుగా ఉంటాది.
మ్ మనమయితే కాళీ నడక కన వెళ్ళే వాళ్ళం వాగులు దాటుకుంటా వర్షాలు పడినప్పుడు
ఇది ఆ వర్షం పడ్డప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అంటే తల్లిదండ్రులు గుడా వచ్చి వాగు దాటించడానికి హెల్ప్ చేసేవాళ్ళు గదా వాళ్ళు
వెళ్త వెళ్త టీచర్ కూడా ఎందుకమ్మ ఇంత కష్టప రావడం అని అనేవాళ్ళు
నిజమే ఇంటికన్నె ఉండొచ్చు కదా అంటూ చెప్పేవాళ్ళు కానీ మనకేమో అసలు ఒక్క రోజు కూడా స్కు స్కూలు వదిలిపెట్టి ఉండాలనిపిచ్చక పోయేది గదా
కానీ ఇప్పుడైతే పిల్లలు మేము స్కూల్ కెళ్ళమని ఏడుస్తున్నారు మనమయితే స్కూల్కికెళ్తమని ఏడ్చేవాళ్ళం
నిజమె ఇప్పడ వాళ్ళకి అసలు స్కూల్ అంటే అస్సలు ఇష్టం లేన ట్లుంది ఆ బస్సు లో వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి
అంతే గదా ఇప్పుడు పిల్లలకి స్కూ లో ఏదైనా కొత్తగా ఆసక్తి ఆసక్తికరంగా ఉంటానే వెళ్ళాలి అనిపిస్తది రోజు ఒకటే పద్ధతి అంటే ఏం వెళ్ళాలి అనిపిస్తది
నిజమే అండి కనీసం వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇయ్యడానికి ఆటలు అలాంటివి గుడా ఏం పెట్టట్లేదు గదా కంటిన్యూగా క్లాసెస్ చెప్తే వాళ్ళకైనా ఎలా వినాలనిపిస్తది
మ్మ్ అంతే ఇప్పుడు బాగా అనిపిస్తున్నా ప్రశాంతంగా ఉంది
మ్ నా గుడా అలానే ఉందండి సరే మరి
మ్ బై